హలో హలో
ఆ చెప్పు
చెప్పు ఇంతసేపు నుంచి పిలుస్తా అంటే పలకలేదు కదా
ఏమి చెప్పి చెప్పలి
ఆ
ఇ చి వచ్చ
హ నిన్న సరే సరే నిన్న తెలిసాడు ఒక అబ్బాయికిి ఫిట్స్ వచ్చినాయి
ఏ
అప్పుడే మేము టెంపుల్కి పోయోస్తాంటే ఈడ మా పీజీ పక్కన ఫీజీ అబ్బాయికి ఎవరుకో
ఉ
వచ్చినాయి చాలా సేపటి నుంచి పోలేదంట అందుకు ఆటోలో పిలుుకొని పోతాన్నారు హాస్పిటల్కో ఏమో
అగా స
ఉమ్ మళ్ళా బయట ఉండి అన్నతో మాట్లాడుతాన్నం మళ్ళీ అన్న ఐస్ క్రీమ్ తిన్నాం దాండి అని పిలుచుకొని పోయినాడు ఐస్ క్రీమ్ తిన్న వచ్చి ఫుడ్ తిన్నాక అ సేమ్ టైం అయిపోయిందప్ప అంతా
ఉ కంచి కరి అ
ఊ ఉ
అడి
మా ఊర్లో వర్షం బడి నిన్న
ఉ
కరెంట్ పోయిందంట నిన్న పోయి ఈ రోజు కూడా రాలేదంట ఇప్పుడు కూడా
ఉ
చెట్లు పడిపోయినాయంట ఒక ఇల్లు పడిపోయిందంట అ
ఉ రెడీ చేయద్దా ఇంకా ఎడనా పోయింటందిలేన
ఫుల్లు
ఆ
అదే గాలి ఫుల్లు స్తంభాలు పడిపోయినయ్
ఉ ఏముంటుంది అక్క
ఊరికే ఎగ్జామ్ అయిపోయింది వైవా ఎప్పుడంటే ఇంకా చెప్పలేదు అని చెప్పిన
ఉ
మిషన్ కొన్నా
మీరు నా దగ్గర నుండి దూరం బేడ సరే
దొ నువు ఇ నువ్ ఇట్లనుకున్నవనుకో బాటిలు తీసుకొని ఏసేస్తా
బె జ
ఏంది బంగారం నువ్వు
మ్ నువ్వే ఇే అ
నాకు నువ్వు అట్లాన్నావు కద ఇగ
చెన్
ఓమ్బస్
నేనే అన్ని
ఏడుస్తవ్ ఏడుస్తవ్ నీఎంద నాకు ఎక్కువ ఏంటి నాకు ఎక్కువ ఏంటుదంటే
ఇవ్వన్ అన్నదా నా కోపం రాద అ
నిన్ను ఏమన్నాను
ఎళ్ళు పిల్చిన వాళ్ళు అ వీళ్ళేర్వన్ వాళ్ళు ఎవ్వరు మా నాన్న కింద వాడికియే
ఉంచాలనుకున్నాను అలా వేరే వాళ్ళు పిలుస్తాము అ
వద్దు నీకి రావాలనుకుంట వాళ్ నించి పిలిస్తే నీ ఇష్టమెన బ అనుకొని నేనేమనుకుంటా నీనించి పిలిస్తే ఒక ఫీల్ ఇల్ మాకు పిలిస్తే ఏం లేదు కదా
సరేలే అయిపోయింది
వే
అప్పుడు ఆ క్షణంలో కోపం వచ్చింది
మీకిస్తన్ అబ్బ వాడు కళ్ళ ముందురే కొత్తగ నేర్చుకునేది నేను అన్ను నేను ఇంకంటే మ్ నాగే అ
సారీ న్నాన
వేరి వేరి అంటే ఇంటరాగే సండేతే ఈవినింగ్ వస్తాను
ఏం అవసరం లేదు
స్వాతివ
అట్ల పా ద్దామళ్ళ ఏమి అట్లా అనడం వద్దా అన్న
ఎ
అంతా
అర్థంగా లే
సార నా అంటే వష న్నావు కదా ఏం అవసరం లేదు అంటున్నా
సారీ చె
కొక్కు కొక్కు ఉంది ఆడ మనం కూర్చుంటామే బండల దగ్గర కింద ఆ ప
ఇ
పెద్ద కొక్కు తిరుగుతాంది
పట్టుకో
ఏ అది కాలవలోకి కాలువలోకి పో తది మళ్ళా గబ్బు గబ్బుది
ఏమ్ చేస్తున్నావ్
ఉం
టీషర్ట్
హ్ హమ్ వేస్నా
ఏంటది
ఏ రెండు కొక్కులు పెద్దవి రా పంది కోక్కులు
ను ఎందు కా వళ్ళ తెరు
తిల్లా వెాల నిలబడి ఉన్నా
ఉం
ఇంకా బయట వచ్చినాను పా లోపల బోలే పోతే వైఫై సరిగా రాలే ఇంకా వాళ్ళు ఉన్నారు కదా నీతో మాట్లాడదామని ఇట్లా వచ్చినా
న్న పోతాను ంట్రాటహాయ్
ఎవురు
అ త ఇ
ఏ ఎ తిన ఎ తినొచ్చినామ అన్నారు
ఉం
ఉం ఏమో నందిని వాళ్ళు ముందు పోయినారేమో మళ్ళీ పోయినట్టున్నారుళ్ళు ఛీ పూనను నేను హెయిర్ ఏమన్నాను చెప్పు చిన్న కింద చిల్లి చిట్లిపోయినవి కట్ చేస్తా అన్నా
ఎందు కట్ చేస్త సౌ
అవి ఆ చిట్లి పోయిన అట్ల ఉంటే హెయిర్ గ్రోత్ అవ్వదు ఎప్పుడు
రు తిరుమల పోదాం అని చెప్పిన
మ్
అంతా సరే నిందు ఫ్రీగా వాల్లందరు
ఎప్పుడప్పా ఏమన్లేదే
వాళ్ళు కి ఉండి పోవాలంటన దానికి
ఉమ్
వస్తాను
అ ఇప్పుడా నేన్ రానని జెప్పెయి అలాని చెప్పారు అక్కడ ఎక్కడ స
ఎచ్చుల్ చేయోద్దు నువ్వు వస్తాన్ అని చెప్
ఏ అందుకాల్లె అ అ
అంతే ఇలా నే నీకోసమే వస్తానని చెప్ప
అ ఏమీ అ హెలో
ఇంత ఒవర్యాక్షన్ చేస్తున్న వె
ఏమని చెప్పస్ అవ్
ఇప్పుద
హలో
అ నేను నేన్ చెప్పేది నువ్వు దీంతో చేయాల దె ఎప్పుడు